హలో
లో ఎలా ఉన్నావ్
హ్మ్ బాగున్నా నువ్వు బాగున్నావా
ఆ బాగున్నా ఏం చేస్తున్నావ్
ఏమి లేదు ఇట్లే పెంట్రస్ట్ లో హౌస్ డిజైన్స్, కొత్త హౌస్ కట్టాలని, అంటే హౌస్ డిజైన్స్ చూస్తా ఉన్నా పెంట్రస్ట్ లో బాగుంటే.
హౌట్ డిజైన్ చూస్తానేది ఏమన్నా కొత్త హౌస్ కట్టాలి అని ఏమన్నా ప్లాన్ ఉందా.
అంటే ఇప్పటికి కాదు ఫ్యూచర్ కి, ఏమన్నా కొంచెం డ్రీమ్ హౌస్ ప్లాన్లు అంటే, ప్లాన్ చేసినా దాంట్లో ఇంటీరియర్ ఎట్లా ఉండాలి, కిచెన్, హల్ వాష్రూమ్స్, అట్లా అవన్నీ చూసుకుంటా ఉన్నా.
అవునా డ్రీమ్ హౌస్ అంటే ఇంకా ఎలా ఉండాలి నీకేమేం కావాలి
అంటే ఫస్ట్ చాలా న్యాచురల్ లైట్ రావాలన్నమాట ఇంట్లో, అంటే ఉత్త లైట్స్ ఆన్ చేస్తేనే లైటింగ్ ఉండేటట్టు కాకుండా, బయట సన్ డైరెక్ట్ గా పడేటట్టు ఉండాల.
అంటే బిగ్ విండోస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా.
ఉమ్ అవును మార్నింగ్ సన్లైట్ డైరెక్ట్ గా రావాల్ల, అది వస్తే కొంచసేపు ఎండలో కూర్చొని, విటమిన్ డి తీసుకోవచ్చు, వస్తుంది అట్లా ప్లాన్ లో ఉన్నా.
బాగుంటుంది నాకు తెలిసి ఇంకా ఎలక్ట్రసిటీ కూడా సేవ్ అవుతుంది. పనీ సేవ్ అవుతుంది
ఉమ్మ్ అవును ఇంక వచ్చి నువ్వేం అనుకుంటావున్నావు నీ డ్రీమ్ హౌస్ ఎట్లా ఉండాలని
న్యా డ్రీమ్ హౌస్ వచ్చి ఒక టూ ఫ్లోర్ హౌస్ ఉండాల టెరెస్ గార్డెన్ ఉండాల స్మాల్ స్విమ్మింగ్ పూల్ ఉండాల చాలా ఎంజాయ్ చెయొచ్చు స్విమ్మింగ్ పూల్ ఉంటే
ఉమ్ అవునులే స్విమ్మింగ్ పూల్ అంటే చాలా రిచ్ ప్లాన్సే వేసావు పెద్ద ఇళ్లే కట్తావు అన్నమాట
డ్రీమ్ హౌస్ కదా ఎంతైనా పెట్టుకోవాల స్విమ్మింగ్ హౌస్
ఉమ్ కరెక్ట్ టెలే మరి హాల్ ఎలా ఉండాలి
హాల్ వరకు వస్తే నాకు తెలిసి చాలా స్పేషియస్ గా ఉండాలి ఎందుకంటే ఫ్యామిలీ అందరం కలిసినప్పుడు కూర్చోవడానికి వాళ్ళకి కంఫర్ట్ ఉండాలా కదా అంటే ఏమైనా గేమ్స్ ఆడడానికి అందరు కలిసినప్పుడు ఇంక మా ఫ్యామిలీ చాలా తెరిచ్ కదా
హమ్ అవునే మీ ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు. బాగుంటుంది అట్లా అంత జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు కలిసి ఉండాల స్పేషియస్ గాని నాకు వచ్చి హోమ్ థియేటర్ రూమ్ లో కావాలన్నమాట కొంచెం బాగా సౌండ్స్ పెట్టుకుని అప్పుడప్పుడు ఎంజాయ్ చేసేకి బాగుంటుంది
హోమ్ థియేటరా అయితే నీకు మూవీస్ అంటే ఎక్కువ ఇష్టమేమో కదా
ఉ అవును వీకెండ్ లో థియేటర్ ఫీలింగ్ రావాలి కదా చీటికి మాటికి థియేటర్ కి ఎవరు అంతంత మనీ వేసేది అందుకని ఇంకా హోమ్ థియేటర్ లో హోమ్ థియేటరే ఇంట్లో పెట్టేసుకుంటే ఆ బాధ ఉండదు అన్నమాట
నైస్ ఐడియా ఎందుకంటే నీకు బయట వెళ్ళడానికి కూడా వీకెండ్స్ లో ఆలోచించాల్సింది అవసరంలే ఒక మూవీ వేసుకొని ఇంట్లోనే కూర్చొని హోమ్ థియేటర్ లో చూసుకోవచ్చు
హమ్ అవును ఇంకా కిచెన్ గురించి ఏం అనుకుంటన్నావు
కిచెన్ వరకు వస్త నాకు ఈ మోడ్రన్ కిచెన్ కావాల్ల ఇంకా స్టోరేజ్ ఎక్కువ ఉండాళ్లా ఎందుకంటే థింగ్స్ ఎన్ని వస్తా ఉన్నాయి కూడా కిచెన్ లో సరిపోవు కాబట్టి స్టోరేజ్ ఎక్కువ ఉండాళ్లా ఈ మధ్య కాలంలో జరుగుతానే మోడ్రన్ కిచెన్ వైబ్స్ రావాలనా
హమ్ అవునులే అంటే సామాన్లు అన్ని లోపలి కబోర్డ్స్ లో వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది చూసే కూడా ఇంకా అమ్మ వాళ్ళకి ఇగ కిచెన్ పైనే కదా ప్రాణం ఉండేది కిచెన్ బాగుంటే వాళ్ళు కూడా బాగా ఉంటారు ఇంట్లో మంచిగా ఇష్ టంగ
అవును గమ్ నచ్చాదంటే ఖచ్చి తంగా బాగుతయి
హమ్ అవును ఇంకా
మరి బాల్కనీ గురించి ఎలా ఏం ఆలోచించావు
హమ్ నేనైతే బాల్కనీ కూడా ఉండేలా పెద్దగా బాల్కనీ ఉంటే మంచిగా ఉంటుంది బయట కొంతసేపు కూర్చొని చైర్స్ ఈవినింగ్ టైమ్స్ బాగుంటుంది
ఏం కాఫీ తాగడానిక
హమ్ కాఫీ తాగడానికి కూడా ఫ్రెష్ర్ ఎయిర్ తీసుకోవడానికి ఇంకా బుక్స్ చదువుకునేకి ఈవినింగ్ స్నాక్స్ తినేకి సన్సెట్ చూసేకి సన్ రైజ్ చూసేకి అంటే బాగుంటుంది ఫొటోస్ తీసుకునేకి కూడా బాగుంటుంది
చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇదంతా
హమ్ ఇంకా నువ్వు టెరెస్ గార్డెన్ అన్నావు కదా ఏం ప్లాంట్స్ పెట్టావు ఏమైనా పెట్టినావా ఏంటి ఇప్పుడు పెడతావా
యాక్చువల్ గా నేను రోసెస్ పెట్టాను ఎందుకంటే నాకు రోసెస్ అంటే చాలా ఇష్టము ఇంకానే నువ్వు ఇలా టెరెస్ గార్డెన్ పెడితే వెజిటేబుల్స్ పెడదాము జాస్మిన్ ఫ్లవర్ కూడా ఇష్టం నాకు వెజిటేబుల్స్ అయితే బాగుం టాయి కదా అంత్
ఉమ్ ఉమ్మ్ అంటే రోజెజ్ సేమ్ కలర్స్ పెట్టినాము
రోసెస్ లో పింక్ కలర్ పెట్టాను వైట్ కలర్ పెట్టాను
ఉమ్ ఇంకా వెజిటేబుల్స్ సో మన ఇంట్లోనే మనం పండించుకొని తింటే అంత బాగుంటుంది అసలు ఫ్రెష్ వెజిటేబుల్స్ ఏం కల్తీ లేకుండా కెమికల్స్ లేకుండా
అవునవును అదే నా ఐడియా వెజిటేబుల్స్ ఇంట్లోనే చేసు ప్రిపేర్ అదే ప్లాన్ చేసుకుంటే బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి. నేను ఏమేమి ఐడియా చేశానంటే పొటాటో, బీట్రూట్, క్యారెట్, కుకుంబర్ ఇవంతా ఇంట్లోనే మేం ప్లాన్ చేసుకోవచ్చు కదా
హుమ్ అవును ఇంకా ర్యాడిష్ కూడా పెన్ అంటే ర్యాడిష్ కూడా వేయి బాగా వస్తుంది ర్యాడీష్
అవునవును
నేను కూడా మా ఇంట్లో స్వీట్ పొటాటో, బ్రింజాలు, మెంతాకు వేసినాము. ఇంకా కరేపాకు, పుదీనా ఇవంతా నాన్యాచురల్గా కావాల్సిందే కదా. అవన్నీ ఉన్నాయి మా ఇంట్లో
ఆ చాలా ఈజీగా ఉంటుంది బయట వెళ్ళి టైమ్ కి దొరకకపోతే ఈ కర్రీ లీవ్స్ ఇంట్లోనే కోసుకోవచ్చు మేము
ఉమ్ అవును మరి హౌస్ కలర్ ఏమని ఆలోచించినావు
క్వరకు వస్తే నాకు వైట్ అండ్ లైట్ బ్రౌన్ కాంబినేషన్ బాగుంటుంది
ఉమ్ అవున్ చానా ఎలిగెంట్ గా ఉంటుంది ఇప్పుడంతా ఆల్మోస్ట్ ఆల్ మంచి పెయింటింగ్స్ లో అంటే వై ట్ లైట్ బ్రౌన్ ఏ వేస్తానారు బైట అంత ఎక్స్టీ ఎక్స్టీీరియర్ కీ ఇంటీరియర్ కి కొంచం వేరే కలర్స్ యూస్ చేస్తన్నారు
అవును ఇంకా నువ్వేమనుకున్నావు
నేనో అంటే స్కై బ్లూ వైట్ కాంబినేషన్ బాగుంటుంది అని నేను అనుకుంటాన్న
స్కై బ్లూ అండ్ వైటా నాకు తెలిసి అది ఒక మోడ్రన్ లుక్ వస్తుంది
ఉమ్ ఇంకా స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఉంటాయా నువ్వు కట్టినప్పుడు ఇల్లు ఉంటాయిలే ఇంకా ఈ జనరేషన్ లో స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ లేకుండా ఏ ఇల్లు ఉండదు గానీ
అవును నాకైతే ఖచ్చితంగా కావాల స్మార్ట్ లాక్స్ సెన్సార్ లైట్స్ ఆటోమేటిక్ లైట్స్ ఇవంతా ఉంటే మాకి యూజ్ అవుతాయి. ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ అవుతుంది నాకు తెలిసి సెన్సార్ లైట్స్ ఉంటే. ఎందుకంటే మేము ఒక్కొక్కసారి స్విచెస్ ఆఫ్ చేయడం మర్చిపోతాం వెళ్ళిపోతాం అ అలానే సో సెన్సార్ లైట్స్ ఉంటే మాకీ యూజ్ అవుతాయి ఎలక్ట్రిసిటీ. యూజ్ సేఫ్ అవుతుంది
అవునులే ఇంకా మనం ఇవంతా స్మార్ట్ హోమ్ ఫీచర్స్ పెట్టినప్పుడు ఇవంతా మనం రిమోట్ తోనీ కంట్రోల్ చేయొచ్చు వాయిస్ తో కమాండ్ చేయొచ్చు ఇంతా కంట్రోల్ ఉంటాయి. ఏమనా కూడా దీని ద్వారా మనకి కొంచెం బెనిఫిట్స్ కూడా ఉంటాయి కొన్ని నాన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అంటే మనిషిని కొంచెం లేజీ చేసేస్తుంది ఇది ఏం పని చేయనీకోకుండా
అయినా నెగిటివ్ చేస్తుంది పాజిటివ్ వేలో కూడా ఉంటాయి కదా ఎందుకంటే నీకు ఒకొ సారి హెల్త్ బాగాలేనప్పుడు ను కూర్చొని ఓకే తాన కూర్చొని నీ వాయిస్ తో కంట్రోల్ చేసుకోవచ్చు నీకే యూజ్ అవుతుంది చాలా
హుమ్ అది కూడా నిజమే లే
ఎంతైనా ఫ్యూచర్ హౌస్ అంటే ఉండాలి గదా ఇదం త డ్రీమ్ హౌస్ అది కూడా
ఉమ్ అవును అలానే ఉండాలి. ఇంకా రెయిన్ హౌ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ పెడ్దామా వద్దా
డెఫినెట్గా పెట్టాల్లాది
ఉమ్ ఇంకా సోలార్ ప్యానెల్స్ కూడా పెడదాం
అవునవును ఖచ్చితంగా ఎందుకంటే అది చాలా ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి ఎన్విరాన్మెంట్ కి చనాా మంచిగా ఉంటుంది అది బర్డ్స్కి యజ అఐతా ఈ
అంటే మనకి ఎలక్ట్రిసిటీ అంత రా అంత యూజ్ ఉండద అనమాట ఇదంతా వాటర్ హీట్ చేసేస్తుంది లైట్స్ ఆన్ ఇదంతా సోలార్ ప్యానల్స్ లోనే జరుగుతాయి
అవును చా ఎలక్ట్రసిటీ కూడా సేవ్ అవుతుంది మాకు
ఇంకా వచ్చి ఏందుో ఇదిేందుో కొ ఎక రుల్ కూడా వచ్చింది కద ఎవరైతే సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ కొనుకుొని వాళ్ళకి మనీ ఇస్తామ అని కూడా చెప్పినారు
అవున అయితే ఇది ఒక మంచి ఐడియా అన్నమాట
అవును ఇంకా స్టడీ రూమ్ ఉండాలా
ఆ ఉండాలి ఎందుకంటే చదవడానికి మాకు పీస్ఫుల్ గా ఉండాలి కదా సో శరీరం ఉంటే సైలెంట్ గా ఉంటుంది ఒకటే కొంచెం చదువుకోవచ్చు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మరి నీకు
అవును నాకు కూడా ఒక లైబ్రరీ రూమ్ కావాలి చేపించుకోవాలి అనుకుంటాన్నా నేను
ఏమి బుక్స్ అంటే అంతే తమ
ఉ చాలా రోజుకి నేను రెండు మూడు బుక్స్ అన్న చదువుతా తెలిసిన ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఖాళీగా ఉండబద్దే కాదు బుక్స్ తీసుకొని తిప్పుతానే ఉంటా పేపర్స్
అట్లయితే ఇంకా వాల్స్ అన్ని బుక్స్ తో ఫిల్ అయిపోతాయి అనుకో
ఉ అది కూడాడ నిజ మే ఎంత ఇంట్రెస్ట్ నాక
ఇంకా గ ఇ శ్రుముండలా
ఉ ఉండాలలా రిలేటివ్స్ వచ్చినప్పుడు కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది కదా రిలేటివ్స్ కి మంచిగా ఉంటే వాళ్ళు పనుకునేకి ఏమైనా మంచి చెడుకి ఒక గెస్ట్ రూమ్ ఉండాల ఖచ్చితంగా
దనిజా మరి మరి హౌస్ ఏ సైడ్ ఉండాల నకు టి సైడ్ ఇష్టమా విలేజ్ సైడ్ ఇష్టమా
నేను ఎక్కువ విలేజ్ సైడే ప్రిఫర్ చేస్తాం
నాకు తెలిసి అక్కడ పీస్ఫుల్ గా ఉంటుంది పొల్యూషన్క్ ఎక్కువ ఉంటుంది
వు నాది కూడా అదే ఒపీనియన్ సేమ్
అగ మార్నింగ్ లేవల్ గానే మాకు బర్డ్స్ ఆ సౌండ్స్ వస్తాయి హమ్మింగ్స్ వస్తాయి ఎంత బాగుంటుంది కదా
అవును ఈ ట్రాఫిక్ సౌండ్స్ కన్నా ఆ సౌండ్స్ చాలా బాగుంటాయి మనశ్శాంతిని ఇస్తుంది
ఇంకా డిన్నర్ అయిపోయిందా
ఆహా ఇంకా లేదు అవుతుంది సరే అయితే మా అమ్మ పిలుస్తాను మళ్ళీ చేస్తాను
సరే అయితే బాయ్
ఉ బాయ్